రాదు
ఇదే మ్యాపు
మ్ హు అయితే
మ్ అందుకే నా కుడకదీ ఇన్టిదా
ఆ గందుకే అన్నా మొత్తం కుడుక సితఫాయె అ అడి ఒక అడుగేసినా దమ్ము ఇట్లా అనుకుంటానే ఉన్నాము త్తం మ్ మళ్ళ దమ్ము హాస్పిటల్కి పోయినా కా టెస్ట్ లన్ని జేసి మళ్ళా సెపరేట్ గోళీలు ఇచ్చండ్రు
ఏ గోళీలు ఎసుకున్నా భయమే అబ్బా ఇప్పుడు
ఆ మరి నాకు వషం కాలే కదా అడుగు చేసిన దమ్మే నిద్ర వట్టుడు లేదు పడుకో వచ్చుడు లేదు
ఆ
ఏది తిన్నా స్వీట్ ఎక్కవ తినవద్దు అబ్బో దమ్ము తోని వష్ తం కాదు నాకు ఎప్పుడు దమ్ము అం అంటే తెలువదు ఇంత చిన్నప్పటి నుండి ఆ
వత్తాది రా అప్పుడుప్పుడు
మీ అ నాకు ఆ నీకు అప్పుడప్పుడు వత్
ఉ అప్పుడు అప్పుడు అం టే ఇగ అది కోల్డ్ అయినప్పుడే తెలుస్తది వట్టి అప్పుడు తెలువదు కాని ఇగ మస్తు ఆయసం అయితది ఇప్పుడు ఏం చక్కర్నే తింటలేను మొత్తానికి నేను
ఉహు
చక్కర్నే బంద్ ఇంట్లో తెచ్చుడు బంద్ అన్నయ్య తినుడు బంద్ నేను తినుడు బంద్
ఉన్నదే నయం
ఆ మరి అంత లేని పోని గోలీల్ వాడమంటే ఈ గోలి ఈ ఐరన్ కాలష్ నికి కే దమ్ దమ్ అయితుంది నాకు ఉ ఎవ్వడు వాడుతాడు అని గోళీలు అయిపోయినాయి ఇయాటికి అమ్మయ్య నాలు రోలు తప్
అశ్విన్ కన్నప్పుడు నేను ఐరన్ కాలుష్యం కూడా ఏ లే అన్ని షీట్లు లెక్క పెడతా ఉంటుండే ఇగ మా మామ్ ఉన్నే
అయ్యో ఎందుకు ఏసుకు
కోలే నేను అసలు ఏం గోల్ వేసుకోలే అశ్వథ్ గానీ అప్ ప్పుడు గోళలే వాడలే నేను తొమ్మిది నెలలు నేను అంటన్నా కదా ఒక నెల పోతుండే ఒక నెల పోకపోతుండే
కాదు ఫస్ట్ మంత్ నుంచి మూడు నెల్ల వరకు కూడా వాడలే
వాడుళ్లే
ఆహ చిన్న ఏజ్ లా కదా రా చిన్న ఏజ్ లా
హైదరాబాద్ లనే ఉన్నా ఇంకా నేను అస్ అసలు ఏం గోళిలు వేసుకోలే అన్ని షీట్లు మనోజు ఊకే వీడియో కాల్ చేసి షీట్లు చూపెట్టు తదియు పెట్టు అంటున్న అని చెప్పాలే
ఆ
వాడలే అందుకే కాళ్ళ చేతులు బాగు గుంజుతన్నాయి
ఉ ఏ నేను దప్పలే ఎప్పుడు ఎప్పుడన్న ఒక రోజు ఇక గుర్తు లేకపోతే మిస్ అయితది గాని ఫస్ట్ మూన్ నెలల్లా నైతే ఆ హార్ మోనాల్ టాబ్లెట్ టు ఫస్ట్ మూనెల్లు హార్మోన్ టాబ్లెట్ ఒక్క ఒక్క పూట స్కిప్ ఫీ ఇతే బ్లీడ్ స్టార్ట్ అయ్యింది తెలుసా మొన్న నాకు ఆ బ్లీడ్ స్టార్ట్ అయినంకా చూడాలి నాకు డగ్ డగ్ టెన్షన్ ఇగ గిట్లా బ్లీడ్ అయిందని చెప్పే వరకు మేడం బయట పెట్టే
ఆ
టేసుకోమ్మను అని అన్నది
ఆహ
ఆ టాబ్లెట్ డోస్ సరిపోతాలేదు ఇంకోకటి ఎక్స్ట్రా వేసుకోమ్మని అని అన్నది కానీ నేను చేసిన పొరపాటు ఏంది అన్నయ్య కు చెప్పుతే తిడుతాడని నేను ఏం చెప్పలే టాబ్లెట్ దే ఎఫెక్ట్ అని నాకు తెలువది ఇంకో ఎక్స్ట్రా వేసుకోమను అంటే అంటే మూడు పూటకు ఒకటి వేసుకోమ్మని చెప్పింది మేడంమ్ నాకు పొద్దున్నోటి సాయంత్రం ఒకటే వచ్చింది చాలు సరిపోతుందిని ఏ నేనే ఏం వేసినా మళ్ళా ల్ ఇ ఏ టైం అయినా కూడా అ టాబ్లెట్ మాత్రం స్కిప్ చేయకుండా అది ఒకటైతే వేసుకున్నా అది ఫోలిక్ యాసిడ్ డి విటమన్
హ్మ్మ్
అమ్మా అసలు స్కకిప్యలే మొన్న ఐరన్ స్కిప్ అయింది ఒక రోజు నాకు ఇడికే కాలు చేతులు గుంజుతున్నాయి. ఆ ఇంత అవి కూడా అందకపోతే ఎట్లా
ఊ నేను ఎట్లు ఉన్నానో ఏమో నాయి అయితే తొమ్మిది నెలల గోలీలు అట్లనే ఉండే తెల్సా
ఎందుకు మరి తెచ్చుకునుడు
అప్పటికీ ఒక రెండు, మూడు మూడు సార్లు తీసు తీసుకోలే. మా మమ్మీని అడుగు తీసుకోచ్చుకో లే. అవే పో ఎన్నెలే అట్లనే ఉన్నాయి అని ఓన్లీ వెళ్లి చూపించుకొని వత్తుండే. నైన్త్ మంత్ చెకప్ కే పోలే ఇగ. నైన్త్ మంత్ చెకప్ పోలే
మీ పిసా బాగా నెగ్లెక్ట్ చేసినావు నువ్వు. చిన్నదాన్ని అప్పుడే బయటపడునో ఏమో
చిన్నదాన్ని అప్పుడు కాదు. అశ్వథ్ గాన్నప్పుడు అంటే
చిన్నదాన్నప్పుడు వేసుకున్నావా.
చిన్నదాని అప్పుడే వాడిన గోళీలు. అశ్వత్ గాని అప్పుడే వాడలే.
చిన్నదాన్నప్పుడు స్కానింకే పోలేదన్నావు.
చీ స్కానింగ్ లు ఎందుకు తీపించుకోలే. స్కానింగ్ లు తీ
సెవెన్త్ మంత్ స్కానింగ్ కే పోలే అన్నావు.
ప్పుడు చెకప్ కి స్కానింగ్ అన్నీ కరెక్ట్ టైం కె పోయినాం. చెకప్లు
ఉమ్మ్
చెకప్కి ఒక నేల పోతే. ఒక నెల ఒక నెల పోకపోతుండే. స్కానింగ్లకె పోయి వస్తుండే. ఉ
కాలి. అమ్మా మాకు హాస్పిటల్ పోతే దడ్ దడ అంటది
ఆ
ఇద్దరికి టెన్షన్ తోనే పోతం టెన్షన్ తోనే ఓత్తం
ఆ
అబ్బో మొన్న ఐదు నేళ్ళ స్కానింగ్ అయితే దడ పుట్టిచ్చింది పో అమ్మా తిరిగి తిరిగి ఉల్టా ఉందని ఇంకా హాట్ ది లేదు అదియలేదంటే ఓయమ్మ ఏమైందిరా దేవుడాని మొక్కుకుంటనే ఉన్న నేను అయితే
ఆ
మస్తు టెన్షన్ అయింది. కిందికి మీదికి కిందికి మీదికి క్ల కాలు నొచ్చేదాక మెట్లు ఎక్కుడు దిగుడు మెట్ల ఎక్కుడు దిగుడు రెండు రోజులు మా చుక్కలు
ఓపొల్లా
ఆహ్ ఏం చేసింది.
ఇగ టబు చేరి వెనకాల వచ్చి నా మేడ అల్లానే ఇరికింది.
ఏంది
టబ్బు చైర్ల నేను కూర్చోని వుంటే గోడ పక్కన నుండి వచ్చింది. అలా కెళ్ళి మధ్యలో కెళ్ళి ఎళ్తనంటే మెడా గోడకి టబ్బు చెరికి ఇరికింది పిసది.
అయ్యో
ఇంకా నవ్వుతున్నవా నువ్వు.
అయ్యో నోతున్న యట్నా
నేను వెంటనే ముందుకు జరిగినా.
ఉహు తీట పనులకు భయమే భయం అమ్మా.
ఆ
డెక్కినయి పట్టు ఇగ అయిపాయే ఏముంది. ఇగా స్కూల్లో వాడేత్తివి అంటే నీ పని నువ్వు చూసుకోవచ్చు.
ఆ ఇగా వంపియాలే అన్ని మాటలు అచ్చినయి.
ఆ అబ్బా ఈడనయితే ఐదు సంవత్సరాలు నాకు అట్లనే ఉంచుతున్నరు తెల్సా ఇల్లల్లా.
హుహ్
ఐదు అయ్యేదాకా తీసుకోరు స్కూళ్ళల్లా ఐదు అయ్యేదాకా తీసుకోరు అని. ఆళ్ళు ఇగా ఏజ్ పెరుగదా. ఆ ఎల్కేజి, యూకేజికే సగం పోతది.
తీసుకుంటలేరు డే కేర్లనే.
ఆ ఆ అశ్వత్కి హలో అశ్వద్కి హలో అశ్వథ్ గాడు ఇప్పుడు ఏ స్కూల్ అన్నట్టు. ప్లేలే స్కూలా?